హలో ఆ బాగున్నారా అండి
బాగున్నారం ఆ బాగున్నామండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి.
ఏం చేస్తున్నారండి.
ఏముందండి ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా కసువు నూకేసి సామాన్లు కడిగి ఎళ్ళండి
హ్మ్మ్
హ్మ్మ్ మీరేం చేసున్నారండి
నేను ఏం చేయడం లేదండి. ఏమన్నా మూవీ చూద్దాము అని అనుకుంటా ఉన్నా.
ఆ మీ ఇంట్లో పని మీరే చేస్తారా మీ పేరెంట్స్ చేస్తారా అండి.
మా ఇంట్లో పన్లు వాళ్ళే చేసారండి నేను పన్లు తక్కువ చేయడం.
ఓకే
మీరు మీరు ఎక్కువగా చేస్తుంటారా పనులు.
ఆ నేను ఎక్కువగా చేస్తాను వంట మాత్రం మా అమ్మ చేస్తూ ఉంటది.
హ్మ్మ్
హ్మ్మ్ మిగతా పనులన్నీ ఆల్మోస్ట్ చేస్తాను ఇ తోటలో పనైనా చేస్తా ఇంట్లో పనైనా చేస్తా కానీ వంట జోలికి ఒకటే వెళ్ళనండి హ్మ్మ్
ఇంగా అండి ఆ అంటే షాపింగ్ లో కొని చేస్తూ ఉంటారా మీరు‌.
ఆ చేస్తా ఉంటామండి షాపింగ్స్ అయితే రీసెంట్ గా అక్కు శ్రీమంతం జరిగింది.
హ్మ్మ్
అక్కడికైతే హాఫ్ సారీ ఫిక్స్ చేసుకుని ఆఫ్ సారీ కొన్నాను. కొనేసి మన ఇష్టం వచ్చినట్లు చేపిద్దాం అనేసి అను ఉంటే అది కొంచెం టైలర్స్ చెడబెట్టేసారు ఇంకా అప్ అందుకనేసి ఇంకా అ డ్రస్సే ఫిక్స్ చేసుకున్నానండి మనం ఎంతో ఇష్టపడి మనిష్ ఇష్టం వచ్చిన స్టైల్లో కుట్టించుకుందామని తెచ్చుకుంటే టైలర్స్ ఇలా చెడి పెడుతూ ఉంటారండి
ఫిఫ్టీ ఫె ఆమ్ ఓకోసారి పొరపాట్లు జరుగుతాయి ఏం చేయలేము
ఆ ఇంకేం చేస్తామండి అదే పనిగా కుట్టించు కోల్లైనికి కొన్నప్పుడు వేస్ట్ అయిపోతే బాధగానే ఉంటుంది టది బాధ ఏస్తది నెక్స్ట్ ఆ
ఆ చెప్పండి
బాధ వేస్తుంది నెక్స్ట్ టైమ్ మళ్ళీ కుట్టించాలంటే భయం వేస్తుందిండి మళ్ళీ చెడ పెడుతు తరేమో అనేసి
అవునవును అంటే మీరు మంచి పెద్ద షాప్ షాపింగ్ మాల్లో ఉన్నారా
అలా ఏం లేదండి
సిస్టమ్స్ ఏ ఇమ్సో
నార్మల్ షాప్ లోనే కొంటాను కాకపోతే స్టైలిష్ గా సేపిద్దాం అనేసి ఇలా చేస్తే అలా అయిపోయింది అది టైలరు
ఆ ఇంకా అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ డ్రెస్ కొనాల్సి వచ్చింది అయితే
అవునవును
అలాంటప్పుడు కొంచెం బాధే వేస్తుంది ఏం చేయలేం
ఆ అవునండి
అ కానీ మీరు పలుగా నేరుపుకుంటా ఉంటారా
ఏంటివండి వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది
మీరు పండుగలు జరుపుకుంటారా
ఆ పండుగలా జరుపుకుంటామండి
ఆ వినాయక్ చవితి ఎలా జరుపుతారండి
వినాయక చవిత అయితే ఫైవ్ డేస్ జరుపుకుంటూ ఉంటాము క మనకంటే బైసే ఎక్కువ బాగా జరుపుతారండి ఈ పండుగని
అవును అవును అవును మా కల్ల కూడా అంతే ఆ అంటే పోయే సెకండ్ కన్నా పోతాం ఆ మా వాళ్ళు ఏ ఆరు డస్ అన్నారు కదా మా కల్లా అయితే ఇంగా లెవెన్ డేస్ అంతే అప్ పండగ ముందు రో ఆ పండగ ముందు రోజే అంటే అందరు ఇండ్లిండ్ల దగ్గర చందాలు చందాలు వసూలు చేస్తారు ఇంగా సరిపోకపోతే ఏంటే జ జాబులు చేసే వాళ్ళుగాని ఉంటారు కదా వాళ్ళ దగ్గర అమౌంట్ ఆ వేసుకుంటారు అంటే ఆ వేసుకుంటారు ఎక్కువ బాయ్సే పార్టిసిపేట్ చేస్తారు గర్ల్స్ తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువే ప పార్టిసిపేట్ చేసేది ఇంకా ముందు రోజే విగ్రహం తెచ్చ వచ్చి పెడతారు ఇంకా పండుగరు అంటే ఆ రోజు నైట్ ఆ విగ్రహం పెట్టడానికి మొత్తము పందిర్లాగా వేసి దాన్ని మొత్తం అలంకరిస్తారు ఆ గా పండుగ రోజు పొద్దున్న అంటే ఫోర్ థర్టీ అవేకు జామున అంటారు కదా ఫోర్ థర్ ర్టీ ఫైవ్ కి అల
అవునవును
అ లేచి డన్నాయో లేద్ చూసి విగ్రహాన్ని అక్కడ పెడతారు అంగా విగ్రహాన్ని బాగా బాగా అలంకరించి రకరకాల పూలు పండ్లు ఇంగ పిండి తరు అవన్నీ పూజ చేస్తారు ఫస్ట్ మళ్ళ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళా కుటుంబ సభ్యులుగాని ఉంటారు కదా వాళ్ళుొచ్చి పూజలు చేసుకుంటా ఉంటారు ఇంగ మిగతా నైన్ అంటే కొన్నిసార్లు అంటే చాలా జనాలు వచ్చినప్పుడు గినా పదకొండు రోజులు అలా పెడతారు కొన్ని సార్లు మీరు చెప్పినట్లు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ అలా పెడతారు ఆ ఆ ఫైవ్ డేస్ అంటే డీజేలని ఉంటాయి పిల్లలు అయితే ఇంగ బాగా డ్యాన్స్
అవును డ్యాన్స్ లోగని ఎస్తారు ఇంగ నైట్ టైమ్ లో అయితే పెద్దవాళ్ళు కూడా వచ్ కూర్చుంటారు కదా విగ్రహం దగ్గర కాబట్టి భజన్లుగాని పెట్టిస్తారు ఇంగ డే టైమ్ లో అయితే ఎవరు ఉండరు కాబట్టి పిల్లలు డిజేలు ఇంగ ఈ ఏందో మిగతా లాస్ట్ రోజు అయితే ఇంగ ఆ మళ్ళీ పూజలుగాని చేసి ఆ ల్ ఆ ట్రిప్పరు లేకపోతే ట్రక్కులాగా ఏదో ఒకటి అంటే విగ్రహం సరిపోయేలాగా దాన్ని పిచి పిచ్చి ఆ నిమ్మజినానికి తీసుకువెళ్తారు కదా అప్పుడు ఇంకా బాగుంటుంది అందరు రంగులు పోసుకొని అ అంటే భో భో భోజనాలు పెట్టిస్తారు ఆ రోజు అంటే ఊర్లు అందరికి చేసి
మ్
గా ఉట్లు మాను అంటారు కదా అంటే ఉట్టి కొడతారు
ఆ ఆ ఉట్టి ఇప్పుడు కాదు ఇది కృష్ణాష్ట్రమికి కదండి కొట్టేది
లేదు లేదు మా కల్లా అ వినాయక చవితికి కూడా అన్ని గేమ్ గేమ్స్ పార్టిసిపేట్ చేసేకి
అవున అవునులేండి గేమ్స్
ఆ ఆ మళ్ళీ ఇచేది అది చెత్తో గేమ్ ఉంటది కదా అలా పెడతారు గెలిచినవాళ్లకు ప్రైజులు కని ఇస్తారు
ఓకే
ఇంగ ఆ భవి దగ్గర కన్నా చె చెరువు దగ్గర కన్నా తీసుకువెళ్ళి మ్ అంటే అక్కడివరకు డ్రమ్స్ తో ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తారు వినాయక్ వినాయక్ చవితికి లడ్డు వేలం పాట్ త వినాయకునికి ధరించండే బట్టలు గిన అక్కడ పెట్టిన బట్టలు గిన ఉంటాయి కదా వేలం పాట వేయరా మీ కల్లా?
మా సైడ్ అలా ఏం ఉండదండి, లడ్డూ కూడా అట్ల వేలం పాట ఏమి పెట్టరు.
అవునా కానీ అన్ని చోట్ల, ఆ అన్ని చోట్ల అది బాగుంటుంది కద్ ద వేలం పాట అనేది ఉమ్
మా సైడ్ అయితే చేయరండి, మీ సైడ్ చేస్తరండి లడ్డు గుడ వేలం పాట పెట్టడం.
అవునవును లాస్ట్ రోజు వేలం పాట పెడతారు, అది చాలా వరకు పోతుంది, లక్షల్లో పోతుంది వేలం పాట.
అవునవును మా సైడ్ అయితే పెట్టరండి అట్లా.
మళ్ళీ గెలిచిన వారికి గెలిచిన అంటే లడ్ ఉంటారు కదా వాళ్ళు, ఆ మళ్ళీ ఆ అదొ గుర్తింపు అన్నమాట ఊరేగిస్తారు, ఆ లడ్డునీ ఆ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఆ ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ కొన్ని కొంచెం పంచుతూ ఉంటారు.
ఆ
పలే
మా సైడు ఇవన్నీ జరుపుకుంటారు కానీ, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడికి. కేవలం ఓన్లీ టెంకాయ కొట్టించుకోవడానికి మాత్రం వెళ్తూ ఉంటాం అంతే.
అంటే మీరు నిమజ్జనంప్పుడు నిమజ్జనం అప్పుడు అలా గుడా పార్టిసిపేట్ చేయరా? అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదండి.
ఆ ఊరేగింపు అప్పుడు వెళ్తూ ఉంటానండి, నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ దాకా ఊరవుత్ టి వరకు వెళ్ళేసి వస్తూ ఉంటాను అంతే. అక్కడ చెరువు దగ్గర వరకు ఏమి వెళ్ళలేదు ఎప్పుడు.
ఆ
ఆల్మోస్ట్ చాలా వరకు బాయిసే ఉంటారండి, మేమైతే చాలా తక్కువ వెళ్ళడం.
అవును అంటే బాయ్స్ ఉన్నా గుడా గర్ల్స్ గర్ల్సీ అ రంగులు పూసుకోవడం కావచ్
ఆ రంగులు ఇవన్నీ అయితే పూసుకుంటూ ఉంటాం. బాగుంటది, చానా రేర్గా వెళ్తాను.
అంటే ఏమన్నా నృత్యాలు అంటే చెక్క భజనలు అలా ఏం ఆయన్న పెట్టేేశారా మీకల్లా?
ఆ నైట్ టైమ్ భజనలు చేస్తూ ఉంటారండి పెద్దవాళ్ళు. సేమ్ మీ టైపే పగలంతా పిల్లలు డీజే పెట్టుకుంటారు. నైట్ టైం భజనలు చేపిస్తారు. నా ఫైవ్ డేస్కే నిమజ్జనం చేసేస్తారు మా సైడ్ అయితే.
ఆ
త జాబ్ చేసే వాళ్ళుంటారు కదండి, డ్యూటీ వస్తుంగా టైం అవుతూ అనేసి ఫైవ్ డేస్ కి మూవీ చేస్తాంటరు కదా మా ఊర్లో అయితే. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా సిటీ కనేసి.
అవును, కానీ ఆ ఫెస్టివలు
సంక్రాంతితో పాటు ఇంకా అంటే బాగా ఆనందంగా జరుపుకునే ఫెస్టివల్ అంటే వినాయక్ చవితే ఎందుకంటే ఎక్కడుండే వాళ్ళు వస్తారు ఆ రోజు నాకు తెలిసి, సంక్రాంతి కొంచెం తక్కువగా సంక్రాంతి కన్నా కొంచెం తక్కువగా వస్తారు గని, వినాయక చవితి అయితే చాలా మంది వస్తారు.
అవునండి ఫైవ్ డేస్ కదా ఇంకాకు చాలా వరకు సిటీలో అయితే లెవెన్ డేస్ కూడా జరుపుకుంటుంటారు
అవునవును లెవెన్ డేస్ టొంటీ ఆ అంటే పెద్ద పెద్ద టౌన్లుల్లో అయితే లెవెనే కాదు ట్వంటీ వన్ వన్ మంతుకు పైన పెట్టు తేలు కూడున్నాయి అంటే టక్కిీ గణేశా అంటే ఆ పెడతారు
ఏమోనండి ఫస్ట్ టైమ్ వింటున్నా వన్ మంత్ అయితే
అంటే నేను చూసాను చాలా చోట్ల
అవునవును లేండి
ఆ వన్ మంత్ సెలబ్రేషన్స్ ఉంటాయి
వన్ మంత్ అంటే ఆ పెద్ద వినాయకుని పెడతారు కదండి
ఆ అవును చాలా పెద్ద అంటే పదకొండు అడుగులు ఇరవై అడుగులు అలా
ఆ అవునువును లేండి
సరే అండి అయితే
ఆ ఓకే అండి